అ హలో విన్పటిస్తుందా విన్పటిస్తాందా హలో విన్పడిస్తాందా
హలో ఒక నిమిషం ఉండు
అ ఆ
ఉమ్ హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదున్నాను మీరే చెప్పాలి
ఉమ్
ఆ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ డిస్కస్ చేసుకున్నాం
ఆ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అప్పుడు మనకి అడుగుతాంది కదా సెవెంత్ క్లాస్ లో
ఉమ్
అయితే నేను కొన్ని అడుగుతాను ఆ గుర్తున్నాయో లేదో చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్
అమ్ డిఫరెంట్గా అడగచ్చు కదా కొంచెం
ఆ అడుగుతాను జమ్మూ అండ్ కాశ్మీర్
జమ్మూ అండ్ కాశ్మీరా
ఆ
జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్
కాదు శ్రీనగర్ హిమాచల్ ప్రదేశు వేరే స్టేట్ ఇక దాని క్యాపిటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ కాదు జమ్మూ అండ్ కాశ్మీ ర్ కి శ్రీనగర్ మరి హిమాచల్ ప్రదేశ్ కి సిమ్లా ఆ వెస్ట్ బెంగాల్
కోల్కత్తా
ఉ ఒడిసా
ఒడిస్సా
ఆ ఆ
ఒడిశా నా
ఆ
ఒడిస్సా కి ఏంటి
ఆ వావ్ గ్రీన్ జామ్ హర్యాణ
హర్యానా
హ్మ్ యా ఇబ్బ గుర్తున్నయి మధ్యప్రదేశ్
మధ్యప్రదేశా
మ్మ్
భోపాల
ఆ మ్మ్ ఇంకేంలే
హ
ఇంగ ఏమున్నాయబ్బ నేనే మరిచిపోయ్నా
అదేదో ఉంది కదా ఉత్తర్ప్రదేశ్ ఝార్ఖండ్ రంచీ
ఆ అవును ఇవన్నీ ఉన్నాయి
టకాండ్ డెహ్రాడున్ దేనికి శ్రీలు
డెహ్రాడున్ ఆ డెహ్రాడున్ వచ్చేసి ఢెల్లీకా
ఢెల్లీ కాదు ఢెల్లీ స్టేట్ కాదు
ఉత్తర్ప్రదేశ్ డెహ్రాడున్ ఆ ఝార్ఖండ్ రాంచీన్ ఉత్తర్ప్రదేశ్ లక్నోనా
ఆయ్
అది డెహ్రాడున్ ఏదానికొస్తాందబ్బ నాకు గుర్తుకు వస్తాను ల
ఉన్నిలే వేరేదడుగు
దా హ్మ్ ఇంగన్నీ నేన్ మర్చిపొయినానబ్బా జార్ఖాండ్ రాంచి కూడా మర్చిపోయిన ఇప్పుడు నువ్వు చెప్తాంటే ఉత్తరప్రదేశ్ లక్నో ఇంకొకటి డెహ్రాడున్ ఏదో ఉందబ్బా ఏమో గుర్తుకు లేదు ఇంగా నీకి ఒకటి గుర్తుందా పొయమ్స్
ఆ అసల్లేదు అస్సలు గుర్తులేదు
అవునా మనకి సెవెంద్ క్లాస్ లో ఒక సారొస్తాన్న నీకు గుర్తుందా తెలుగు సారు
ఇవురు తెలుగుకి రాజశేఖర్ సారా
తెలుగుకి ఇంకా అప్పుడు ముసలి సారు ఒక సారొస్తాండ ముసిలాయినా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
ఆ
తెలుగుక్ మన్క్య ఆ శ్రీలు గుర్తుంది గుర్తుంది పల్లెలుండవు
ఆ ఆ సారు ఆ సారు మంజి సారు ఆ సారు అందరినీ లేపుతాండా అంటే మామూలు లేపిట్లా కొద్దిసేపు నువ్వు నిల్చో అనేసి ఆ అరి
బా గుర్దుదును చెప్తాంటే గుర్తస్తాంది సారు
అమ్మా ఆ సాలు అసలు హైలైట్ కదా
ఆ
ఆ నిన్ ఆ సార్ని మర్చుపోలేను హ్మ్ అదే అప్పుడు సారు పొయమ్స్ చదువుతాన్న నేనప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాంటి అక్కడ ఒకసారి వండుకొని చనా గెట్టిగ నవ్వేసిన అంటే ఆ రోజు ఫస్ట్ బెంచ్ చ్ లో నేనున్న నా స్నేహితురాలో పిల్ల అక్షయ అని ఉండేది
ఉ
అయ్యయ్యో సారు పద్యాలు కలిమి గళ లోబి కన్నాను అని అట్ల చదువుతానా
పాడతారు పాట పాడతడు సార్
ఆ నేను అబొయ్ కాజస్ నవ్వినమ్ చుడు పక్క పక మేడం నాకు తెలిసి సార్ చూసినాను కానీ పాపం ఏమనలేదు ఇప్పుడ ఇప్పుడు అయ్యే అదే ఇప్పుడున్న టీచర్ వాళ్ళు అయితే గీన బయటకి లేసిమరి బయటికి వెళ్లిపో అని అరిసే వాళ్ళు అసలు కదా ఊ చానాబా ఎంజాయ్ చేస్తాను అప్పుడైతే ఉహు
ఊ అవును
ఇగ ఈన నన్ ఆ ఆ నిన్ని కూడా సార్ అప్పుడు అమ్మ లేసి కొద్దిసేపు నిల్చు అనేసి ని నిల్పేట్టి మళ్ళీ కూర్చోబడతాండ గుర్తుందా
నన్న
ఊ నిన్నీ నన్నీ పా పావని అనే పిల్ల ఒక పాపని అందరినీ అబ్బా సారు కు ఇట్లా ఒక్కరని కాదు అందరినీ
ఊ
ఏదో ఒకటి అల్లరి పని చేస్తా అంటే ఉహు నేనైతే మర్చిపోలేను బాగుంటాంద
కుర్తులేవు అసలు
గుర్తుకులేవా ఇంకా మనకి ఒకసారి అ
ఎందుకంటవ్
ఎందుకంటవా ఏం లేదు ఊరికె అలా నువ్వు మర్చిపోయినావన్ని మెమరీస్
యా నాకేం గుర్తుంద నీకు
అవునా ఇంకా మన సెవెంత్ క్లాస్ లో డిబేట్ ఒకటి జరిగింది గుర్తుందా
సెవెంత్ లోనా
డిబేట్ జరిగింది గుర్తుకు లేదా
ఏం డిబెట్సులు ఎవరితో
అహ చీ డిబేడంటా నేను చూడు అదేంది సెమినార్ సెమినార్
దేని గురించి
ఈయ అయితే నువ్ మర్చపోయినవా పాప
చొప్పు నాకు గుర్తొస్తది చెప్
సోషల్ సారు కొందం మందిని సెలెక్ట్ చేసి మీరు సెమినార్ ఇవ్వండి అని చెప్తాండు కదా టాపిక్స్ ఇచ్చి మర్చ్ పెనావా
ఆ గుర్తుంది గుర్తుంది ఎందుకు గుర్తులేదు గుర్తుంది
గుర్తుందా
ఆ అందరికిీ ఒక్కొక్క ఆలస్యన్ని ఈరోజు ఇంతమంది ఇది ఇది అని చెప్తాను
ఆ అట్లా ఇస్తా
మ్మ్ హ్
బాగుంటాంది కదా
ఆ
నేను ఒకసారి నాకు చెప్పమని చెప్పిందా నాకు చెప్పడం రాదు సెమినార్ ఒక్కసారి అనింది ఇప్పుడు మన క్లాస్ లో ఒక పిల్ల పొడువుగా ఉంది ఆ పిల్ల బాగా చెప్తుంది సెమినార్స్ అట్లా పొడువుగా ఇప్పుడు కూడా ఈడే ఉంది
ఆ ఓకే ఓకే
అప్పబా బాగా చెప్తాంది బాగా ధైర్యయంగా చెప్తాంది నాకు అట్లా చెప్పాలంటే రాదు
మ్మ్ నాకు ఉంది భయం నాకు భయమే
నీకు భయమేన అప్పుడు నిన్ను కూడా లేపించింది అనుకుంటా నువ్వు కూడా కొద్దిగా ఆ రోజు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింటువి
హు
అంటే ఊరికే టాపిక్ వైజ్ ఇస్తారు అది ఎట్లో గట్లా చదివి సార్కి అప్ప చెెప్పలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ టాపిక్స్ ని మ్మ్ ఇంకా ఏమంటే ఆ ఇది గుర్తుందా ఆ సారే మనకి ఒకసారి ఆ డైలాగ్స్ చెప్పమని చెప్పిండా అడల్ పెడుతాండ
ఇంకొకటి కన్వర్సేషన్స్ ఉండే తెలుగు మేడము లైక్ అది కన్వర్జేషన్ అంటే ఒకక్కరి క్యారెక్టర్ ఇచ్చి చేపిస్తంది ఇనలే గుర్తుందా రమేష్ సోమేష్ అది ఎదేదో
ఆ అప్పుడు సాంగ్ బాగుంటండే మ్మ్
అజేగి
హ్హ్ హు
బాగుంది
కదా ఇంగా అప్పుడు కూడా మేడం ఒక క్వశ్చన్ ఇచ్చింది వచ్చి అందరికి ఆ క్వశ్చన్స్ అడుగుతాను ఇట్లా
ఆ క్వశ్చన్ అంతా చెప్పాలంటే కష్టం తర్వాత
నేనయితే గినా ఒకసారి అడిగితే నాకు ఇష్టం వచ్చిందని చెప్పింది అంటే మనం కొద్దిగాన్నా చెప్తే ఏమన్నారులే కూర్చోబెడతారు ఏమి చెప్పుకోకుండా ఉంటే ఆడ నీల్చొ బెడుతారు పెడతారు ఇంకా అప్పుడు ఒక మేడం వస్తే ఉన్నారా అప్పుడు ఏమో నేను ఆ మేడంతో అసలు ఆ తన్నులు తిల్లేదు అన్నమాట తెలుగు మేడంతో
అప్పుడు ఎట్లా భయం ఉండిండ్లే మనకు సెకండ్ క్లాస్ లో విజయ మేడం అంటే ఎట్లా ఫుల్ కొడతారని భయం గుడిందా మనకి పావని వాళ్ళకు వస్తారు బి సెక్షన్ ల
అవును లే అప్పుడు వాళ్ళకి పోతంది లే నాకు గుర్తుంది. అందుకే అప్పు పిల్ల నా ఫేవరెట్ స్టూడెంటె కదా అప్పుడు
హ్
హ్ నాకైతే ఆ మేడం అసలు ఇప్పుడంటే అలవాటు ఏం లేదు మనకి ఆరో క్లాసుకు కూడా అంతే ఏం లేదు ఇంగ ఏడో క్లాస్కి వేరే ఫ్యాకల్టీ వోచ్చింది. ఎనిమిదో క్లాస్ నుంచి నాకు అప్పుడు మేడంటే ఇ ఇష్టము ఎక్కువైంది
ఒకేషన్లో అయితే ఆ
సరే అండి మరి ఆ కనిపడి చిన్న
మాట్లాడినావ మరి
ఆ మాట్లాడేంటి ఆ మేడం ఏం మాట్లాడ్లే ఇంగ్లీష్ మీడియం బాగా మాట్లాడుతంది. నేను ఊరికే నన్ను చూస్తా ఉంది. అంతే ఆ మేడం తెలుగు మేడం
ఎందుకు
ఆ ఏమో ఆ మేడము
హొ ఇంకా వాళ్ళు ఇద్దరే కలిసి ఉన్నారా
ఆ ఇంత బాగా వాళ్ళిద్దరు టౌన్ లోకి వోచ్చినారా నన్ను చూసి అనుకుంటున్నరాంట ఈ పాపను ఎక్కడో చూసాం ఎక్కడో చూసం ఆని ఆ రోజు డాడీ నేను పోతంటే ఇంకా నేను మాట్లాడేస్థి బాగున్నారా అనేసి అంతే ఇంకా
ఎట్లా మర్చిపోతారు అట్ల
ఆ మేడం కు గుర్తుంది కానీ మాట్లాడుతా లేదు ఎందుకో నాతో
విజయా మేడం
ఆ నేను అసలు ఇంగ్లీష్ మేడం తో అంతగా మాట్లాడేదాన్ని కాదు కదా ఆ మేడం ఎందుకో మాట్లాడేస్తాది. న్నారు ఇంగ
మేడం బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్
అ అంటే నాకు అప్పుడు భయం అన్మాట మీరు అందరు చాలా బాగా మాట్లాడు తండ్రీ కానీ ఆ మేడంతో నా మాట్లాడేకి చాలా భయం ఎప్పుడు ఉ ఆ అంటే టీచర్స్ తో అంత బాగా ఎప్పుడు మాట్లాడను
హ్
ఇప్పుడు ఏదో ఇప్పుడు కూడా ఏమో ఆళ్ళ విషయాలు ఎందుకు అనిపిస్తు
హ్ హు
కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఆ సరే మరి
పండుకుంటావా ఇంకా
ఆ పండుకొని వస్తను